ఇంట్లోనే ఉన్నా ఉ నోట్లో
ఇ ఇంటికాడనే ఉన్న ఈగ ఇప్పుడే
ఉ ఉ హ
పక్క పక్కేస్కున్నవా
ఏస్కున్నా ఏసీ ఏస్కున్నాం మంచిగ పడుకున్నం
ఆఁ మరి ఇక్కడె ఏ ఇక్కడ్పోతే ఏసీ ఉండదుగ మర్
పెట్కున్నా అంతత్తలే వచ్చేటప్
పట్కోరా పట్కోరా ఎకన్న ఊది ఊది ఊ ఊ ఊది ఊదీ ఉప్ఫూ ఉఫ్ఫు ఉఫ్ఫని వదులు
ఊఁ
ఇగ ఈ ఈయ ఇయాళ లాస్ట్ చికెన్ గావచ్చు అక్కడ ఇగ అంటే ఈ మళ్ళ మళ్ల మ మళ స లెవర్ కుండవిగా
ఊఁ ఔన్ మనీ మనసాయ్ ఇప్పుడొచ్చే సండే మన ఇంట్లో పార్ట్
మనీంటే మనీంతేయ్ రా మనింతే ఒక బర్త్డే గల పార్టీ
ఊఁ ఇయన్నీ పైనాపిలాయ్ ఇమానం బోయిందా సప్పుడొచ్చింది
ఆ బాట బాట ఎమ్మటే బండేస్కొని పోతారు బాటెమా అటు ఇటు తిరుగుకుంట మాట్లాడ్తన్నా
ఆఁ హే
నిద్ర వస్తుందా మంచిగ పన్కునె టైమ్ ఐందా
అట్లో నేనూ వన్నూ ప పన్నెండూ ఒకటైంది
ఆఁ
ఊఁ
కోట్లొ పంచాయతి పెట్కుంట అంటున్నార్గా గట్ సైడు
అక్కడా నువ్వొన్న దెగ్గరా
ఆఁ ఆఁ ఊయ్ ఊయ్ ఓయ్ అనుకుంటారుగా
ఊఁ
ఊ ఊ హు హూ
ఊఁ
ముస్లాంకు ఏ రోగం ఏ ఏ రోగులోకున్నా ఆస్పటల్ పోతదా
ఏం లేదు వుత్తి చెకప్
ఇ ఈమాయి ఇగ ఈమ కొడుకూ పెద్దగైన తర్వాత ఈమె కూడా సేమ్ అదే పని చేత్తది గావచ్చు మా అత్త జేసింది కాబట్టి నే జేయాలి ఇది సేమ్ పననీ టెస్టింగు
ఏ ఇంట్రెస్టింగ్ ఇప్పుడదీ ఇప్పుడ్ ఆమ కంటే అమ్మాయిలున్నరు గాబట్టి తేడా ఉంటది ఇప్పుడు అమ్మాయిల్లేరుగా ఒక్కడేగా ఏం తేడా సూపిచ్చిద్దీ
అమ్మాయ్లుంటే తేడా చూయించుడేమైతది
డబ్బూ ఈళ్ళ మీద మిగిలిచ్కోనీ డబ్బు మొత్తం అమ్మాయిలకు పంపుకుంటది
అహ్ అహ్ ఆఁ అదేలేే
మొత్తం ఇప్పుడేలు మిగిలిచ్కున్నా కర్చు పెట్నా ఒక్కడేగా
అదే అదే ఏం ఈ రూమ్ రెంట్లు గిట్నా అంటే వరద్ పెద్ద పెద్ద పగ్ యా ఆ వాళ్ళ పక్కకే ఉన్నయా బిల్డింగ్లు అవి దూరం దూరం ఉంటయా
ఏడైతే ఇదొక్కటే ఇంకో ఇషయం ఇదో ఎదో ఏరియ చెప్పింది ఆటో రొండి పిల్లలున్నయ్ అంట ఒకే ఏరియాలో ఒకిల్లూ ఇంకో ఏరియాలో దూరంమే అయి దెగ్గర గాదు
ఊఁ
ఓల్డ్ ఓల్డ్ సిటీి అంటా ఓల్డ్ సిటీలో
ఆ అక్కడ పోయి వసూలు చేసుకొని వచ్చుకుంటాస్తారా ఉ పల బయ వసలు ఇతార బేరటరుతార
ఎవరు మొత్తం ఫపేనే ఎవరు పోరు
వాళ్ళ ఫోన్ చేత్తు టైం కా పోన్ చేత్తుారు వెళ్లేళ్లేకుని వాళ్లే కొడుతురు
వాళ్ళే టైమ్ టు టైమ్ నెల నెల ఫోన్ పేలు చేస్తారంట
ఆ ఇక ఇ చెక్ చేసుకుంటాంటారు చూసుకుంట
ఫోన్ పేనే జస్ క ఈ మసలా నవరి అ ఎ లే ంట
అ ఫ్లాట్లా ఇంత కింద భూమి మీ ఉండ ఇల్లులా
అపార్ంటమెంట్ ఇట్ట ఈ ఇల్లలే సంధ్యకులి ఇల్ల ఆగ్ న నా
మొత్తం ఇది కింద నుంచి పై దాంకవాలదేనా
మొత్తం వెళదే
రండు
ఇరుంట
ఆహా అట్లయితే ఏం కాదు లేకుండా మ మధ్యాహ్న మధ్య ఇద్దరు ఫ్లాట్లు అయితే అవి అవి బని కనిపించది
న వళ్ళ ఓల్డ్ సిటీ లో ఫస్ట్ అక్కడే తీసుకున్నారంట
ఆ
తర్వాత ఉన్న ఇది మంచి ఏరియాని ఇక్కడ ఇక్కడ తీసుకుొని ఇది వడదొటి క్కడ సైట్ల ఇరు
ఆా
అ
ఒకక్కడ వాళ్ళు శ్రీ లంకా ఇలు
ఏం మరి రెండు ఉన్నాయ అనుగానేమయాడున్నాయ తెలి
అ ఒక్కక్కటి ఎేన్ని ఫ్లోర్లో
మూడో నాలుగో ఏంటిటి అంట
ఆహా
అంటే ఇది అంత రిచ్ ఏరియా ఇంత రిచ్ ఏరియా కాదది కొంచెం తక్కువ అంట
ఆ
ఉ రెంట్లయితే యాభై వేళ కొత్తాయి మొత్తం రెండు లాట్లే కలిపి యాభై ఏళ్ళ దాకా వస్తా అని అన్నది
కానీ ముస్లామా తీసుకుంటయిందన్ని
ముస్లామా అంట వల్ల వాళ్ళ ఆయనగా కట్టించిింది
అయితే అయితే లానా వాటితే కొడుకులే కొదిస్త
ఏ ప్రఫ బాబా బిడ్డలకి ఇచ్చారు కొడుకుకి ఇచ్చారు ముసలుడు ముసలుళ్ళ ఇద్దరికి ఉపందించుకున్నారు ఇప్పుడు సలవుకి అసలు ఏం లేకుండా గురుం పంచుకోరుగా
ఆహా ముస్ బిడ్ బిడ్డలలకు ఇవ్వంగా కొడుకులకి ఇవంగా ముసలిళ్ళకి ఆ ఇం వచ్చి ఆ ఇ ఇల్లు ఇలు తీసుకున్నరా
ఆ అట్లా
కొడుక్కడు వండుకుంటా కొడుక్కడు వంకుంటే కొడుక్కు ఖర్చు పెట్టించుకుంటే కొడుకు ఖర్చు పెట్కుంటే ఆ ఇంట్లో పైసలు అసలు ఉండే మొత్తం మొత్తం మెనెన్స్ మొత్తం నేనే చూసుకుంటానా ఇల్లు మొం నేనే మెయింటైన్ చేస్తానుస మీకుైస అవసరంందిందనేది అడిగాన ఉండే
వంట వంట అంటేనే ఇప్పుడు ఉన్న ఇంట్లో రెండు వాట్లే స సీనాన్న తీసుకుంటాండు పైన మొత్ త్తం పైన ఒకటోనో సింగిల్ బెడ్ రూమ్ ది ఒకటి ఒకటి ఐదు వేలు ఒకటి ఏడు వేలు పన్నెండు వేలు తీసు కుంటాడు డబుల్ బెడ్రూమ్ది పదిహేను వేలు మళ్ళీ ముసలామకే
అదే గదే ఒక గ నెలకి పది వేలు పనేండు వేలు వాళ్ళసు తొంతా ఖర్చుల మందం తీసుకొని గ యాభై వేలు అరవై వేలు గఅయాన్ని ఈమెకు ఎందుకు మారే ఓ బంగారం కొన్నట్టు కాదు నువ్ ఓయ్ బై పైసలు తీసుకున్నట్టు కాదు
ముగ్గురు ఉన్నారుగా రెండో వీట్ టోకే ఈ రెండు కొంచెం తక్కువ అంట అంటే ఉన్నోళ్ళలే కానీ కొ వాళ్ళ అయినా బాగా కోర్ పిసోదంట అస్సలు ఖర్చు పెట్టదంట వాళ్ళ ఇద్దర పిల్లల ని ముసలమే చదివి ఇచ్చింది చిన్నఅప్పటినుంచి ఇప్పుడు దాకా వాళ్ళ ఇంట్లో సా తాన ఈమె బోనిచ్చింది చదివిపియటం నేను ముసలామే మొత్తం వాళ్ళు ఏం లేదు ఆయన ఈమెను పెళ్లి చేసుకొని పిల్లను కన్నాడు గంతే వాళ్ళింట్లో సామాను పిల్లని చదివియటం మొత్తం ముసలామే నంట
ఆ
ఉ మనకి ఫ్రీ ఫ్రీగా పిల్లలు ఫీ వైఫ్ ఫీ వైఫ్ తే వైఫై
ఆ వైఫై వైఫ్ వైఫై
అన్ని ఫ్రీ ముసలాం మొబైల్ అయి ఆయన ఆయన పని చేత్తడు ఆయన సంపాదన అయి వేరు మళ్ళా
ఆ చెత్తడు కానీ ఇక ఇక ఇక వాళ్ళ ఆయన తెలివి కల్లోడు ఏమి ఇప్పుడు ముసల్ది పెడతాను కదా నే నేను పెట్టకుండా ఉంటే ముసలి దానికి నేను పెడాను ఖచ్చితంగా పెడతది కదా అన్నట్టుగా ఆయన ఆయన పెడుతలేడు కావచ్చు ఏ ఏ ఇంకా ఏ ఏ ఏడా ఏ ఇంకేంది నా నా నాకు వేటే బతుకుతాది కదా ఆహా ఆ
ఆల్ అ ఆ ఇద్దరు రెండో బేట ఇద్దరు పిల్లల్ని ఈమె చదివిచ్చింది మొత్తం ఫస్ట్ క్లాస్ చి
సవిత్ చదివితారు సదివిత ఎందుకంట చదివితారు కావట్ టి ఈమె పైసలు పెడుతాంది కాబట్టి వా ఆ వాడుసబ్ ఎందుకు ఉన్నాడు లేదు ఈమె అసలే పట్టించుకోలేదు అనుకో వాడు చదివించుకోను కదా
ఏమో ఇగ ఇప్పుడు ఏ ఇంట్లోనయినా కొంచెం ఒక్కొక్కలు తేడా ఉంటది
ఆహ అదే
ఏ గయా ఇద్దరు అమ్మాయిలకు అంటే పెట్టేది కానీ తక్కువ ఒక అమ్మాయికి బాగా పెట్టేటు
ఆస్తులు మంచి ఆస్తులు మంచిగా ఉండొచ్చు కానీ వాళ్ళకు కొంచెం
ఉన్నాయి ఆస్తులు బాగానే ఉన్నాయి గానీ ఆయన ఖర్చు పెట్టుకోడు అసలు పెట్టాడు ఇంట్లో తినంటానికి కూడా ఏం తేడు అంట
అంటారు అట్లా ఆమె లేకుంటే ఏ ఉట్టిగానె బతుకు ఉట్టిగానే అయ్యిథాంటద నా ఇల్లు దేవుని చెప్పే చెప్పుడు కావచ్చు కానీ ఏహే ఇంట్లకు తేకుండా వాడు సంపాదించి ఆయన సంపాదించి ఏం చేస్తాండు అసలు
ఏం ఆమా అయితే వాళ్ళ నావు సంధ్య అక్క చెప్పింది ఆమె పెళ్ళైన కొత్తల వీళ్ళు కొన్న ఆస్తికి నెలకి ఆరు వేలు లెక్కే లేదు ఆమెని ఆరు వేలు ఓ టీచర్ ప్రైవేట్ స్కూల్లో లో టీచర్ జాబ్ చెయ్ అని పంపిందంట
ఆ
మూడువేల నాలుగు వేల నేను నాలుగు వేల ఎత్తాండె అప్పుడు నాలుగు వేలు ఎత్తాన్నెగా
ఆ అంటే దుతి ఉంటాయి ఉత్తవి ఉంటాయి పంచాయతీ చేత్త ఈ ఉట్టి ఉట్టీ ఎందుకు ఉండాలని గావచ్చు
అంటే డబ్బులు ఒత్తాయి గా అనీ డబ్బుల కోసం
అదాదే చేతనప్పు చేత అయినప్పుడు చేత్తన గానీ వ వాళ్ళ అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటిదో ఫస్టు
ఇంటెషన్ ఏంది పీసోడు అంట బాగా పీసోడ్ అంట ఇప్పుడు కూడా కూతురు జాబ్ జెత్తాంది ఇప్పుడు గూడా ఇంట్లో పనిఆమెని బెట్టట్లేదంట
ఒక కూతురు కూతురు కూతురు కూతురు నౌకరి చేసినప్పుడు కూతురు కూతురైనా బెట్ బెట్టు కొవచ్చు కదా ఆ పెళ్లి చేయలేదులే నాకే ఇబ్బందయితందని
అవున మ్మ్ ఆ అంటే సంధ్య అక్కొలంటా
వీళ్ వీళ్ళు ఇంకా వీళ్ళు వాళ్ళైనా పీస్ తనం జెత్తరు గానీ వీళ్ళు వీళ్ళు వీళ్ళ దగర పని జేసెటోళ్ల కడుపులు కొడతరుగా ఆపద్దలాడుకుంటా అదే ఎమో నా
అవున
ఏందో నీ యామ్మ ఇగ అన్ని పొత్తు చికెన్ తెద్దామనుకుంటే చికెన్ తేద్దమానుకో ఎక్క లేని రేట్లు నీ యావ్వ చికెన్ రేట్లు కొన్నవారే వామ్మో
బర్త్ డే కీ తెచ్చుకుందాం లే మంచిగా
ఆ
నిన్న సండేనేగా ట్యూషన్ టైం అప్పుడు వెళ్ళి తెచ్చినవా కూరగాయలు
ఆ
మ్మ్